హలో
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నాన్ మీరు
ఆ బాగున్నానండి తిన్నారా
లేదండి తిన్నారా
లేదండి ఇంకా తినాలి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే ఇంట్లో వర్క్స్ అన్ని అయిపోయాయి కూర్చున్నాం
అవునా
అ మీరు ఏమి
ఏం లేదండి కాలీ
మూవీ చూస్త
మీ వర్క్స్ అన్నీ మ్ చూస్తానండి చూస్ చాలండి
ఫేవరెట్ యాక్టర్ ఎవరండి
సరి
ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటుంన్న
ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి సూర్య
అవునా
మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండీ
నాకు ఎవరూ లేరండి జస్ట్ చూస్తాం
బస్
హలో
ఇకా మీకు ఫేవరెట్ మూవీస్ ఏంటండి
ఆ అండి
మీ ఫేవరెట్ మూవీస్ ఏంటండి
ఫేవరెట్ మూవీస్ ఉమ్ ఫేవరెట్ మూవీస్ అంటే
అందాల రాక్షసి అండి.
రానా దా
ఆ లేదండి.
మ్ ఓకే ఓకే ఎవరండి హీరో?
హీరో.. నేమ్ హీరో నేమ్ అంత ఐడియా లేదం
పరువా
ఆ అండి.
హీరోయిన్
అ
హీరోయిన్ నేమ్ ఏదో ఉంటదండి. లావణ్య త్రిపాఠి.
లావణ్య త్రిపాఠి ఆ ఆ అందులో మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటండి.
ఆ అండి
ఆ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్
ఏదో అని ఒక సాంగ్ ఉంటందండి.
ఏంటండి.
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు అనింటంది ఐడియా ఉందా
ఆ ఐడియా ఇ ఇంకేం సంగతులండి. హలో హలో
హలో
ఇంకా ఏం సాంగ్ సంగతులండి
మ్ కార్టూన్ కార్టూన్ సిరీస్ చూస్తారండి మీరు
కార్టూన్స్ చూడ్నండి మీరు చూస్తరా
ఆ చూస్తా అండి.
ఏ టైప్ కార్టూన్ రీసెస్ చూస్తారండి.
టామెన్, జెర్రీ మోటు, పత్లు
ఓ ఇంకేం చూస్తారండి
మోటు పాత్లు చూస్తా అండి ఎక్కువ
అ అంటే దేని గురించి అండి కార్టూన్స్ అన్ని కూడా
అంతే కామెడీ ఉంటుందండి
ఓ
ఇంకా అండి
చెప్పాలండి మేము డైలీ రొటీన్ మీ డైలీ యాక్టివిటీస్ ఏంటండి
అ అండి
డైలీ యాక్టివిటీస్ ఏంటండి
డైలీ ఏముందండి లేవడం తినడం తిరగడం అంతే
ఆ
మీరు మీరండి
ఇంచుమించు అంతే అనుకోండి అంటే తిరగడం ఒకట్లేదు
అంతేనా
ఇంకా మీ హాబీస్ ఏంటండి
అండి
మీ హాబీస్
ఏముందండి మూవీస్ సాంగ్స్ సింగ్ చేయడం
హమ్
హమ్ గేమ్స్ ఆడడం అంతే
ఏ మీ డైలీ హాబీస్ ఏంటండి
ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండీ మిది
తేజ్
ఆ
మీరు
ఇంగ్లీష్
ఓకే మీ అంటే మీరేం చదువుతున్నారండి
నేను ఇంటర్ అండి మీరు
గ్రాడ్యుయేషన్ డిగ్రీ
అవునా
మీ హాబీస్ ఏంటండి హలో హలో
వినిపిస్తుంద అండి
వినిపిస్తుంది మీ డైలీ హాబీస్ ఏంటండి
చెప్పా కదండి ఇందాకే మర్చిపోయారా
పోయానండి
అయ్యో మీరు ఎక్కువ ఏ మూవీస్ చూస్తారాండి
నేను ఎక్కువ యాక్షన్ అండ్ థ్రిల్లర్ రెండు చూస్తానండి
అవునా
ఆ
అరరు మూవీ చూస్తార
ఆ తక్కువ అండి
ఓ
ఓకే బాయ్ బాయ్